హలో
ఆ వినపడుతుందా వినిపిస్తుందా ఆ నీ వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది
హ్మ్ ఏం చేస్తానావ్
ఏఐ ఏఐ గురించి ఎక్స్ప్లోర్ చేస్తానా ఏ గురించి నేర్చుకుంటున్నా
హ్మ్ ఏం ఏం నేర్చుకున్నావ్ టూల్స్ నేర్చుకుంటనవ
ఎఐ టూల్స్ గురించి నేర్చుకోలేదు ఆ అంటే ఏఐ ఎలా వర్క్ అవుతది ఎట్లా ఏ ఏ రంగాల్లో ఎలా ప్రభావం చూపుతది అని నేర్చుకుంటాన
హమ్ నువ్ ఏవి ఏవి ఎక్స్ప్లోర్ చేశ్నవ్
ఎక్స్ప్లోర్ అంటే ఇప్పుడు ఇ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి వెబ్ డెవలప్మెంట్ అట్లా ఉన్నాయి దానిల మీద ఆ ఎలా వర్క్ అయితంది ఆ ఎలా యూజ్ చేసుకోవచ్చు దాన్ని దాన్ని యూస్ చేసుకొని ఇంకా ఏమేమి కొత్తగా ప్రాజెక్ట్ డిజైన్ చేయొచ్చు ఆ ఎలా మన ఆ పనిని ఈజీ సుల సులభంగా చేసుకోవచ్చు అని నేర్చుకో కుంటాండి
హ్మ్
మీకు తెలుసా ఎఐ గురించి పోతాయో లేదో తెలీదు అంటే పోతాయ అంటే కొన్ని రంగాల్లో మటుకి పోతాయి మితా టీవ చెప్పలేం మక్సిమం పోవు
ఉ నింబతాల అమ్మా అంద స్కిల్స్ ఉంటే ఎ జాబు ఎక్కడ పోవు
హ్మ్ ఆవును మీకు ఏఐ గురించి తెలుసా బాగా
లేదు లేదు దాని గురించి నాకేమ అంతా తెలిదు కానీ కొన్ని టూల్స్ అట్లా తెలుసు అంతే
మరి టూల్స్ యు
అన్నీ కాదు మ చి చాట్ జీ పి టి ఒక్కటి వాడత
ఉమ్ చాట్ జీ పి టి ఇప్పుడు ఏ వర్షన్ వా వాడ్ తనరో అలా ఏమన్నా తెలుసా
లేటెస్ట్ ఏం కాదు ముందుదే
ఆ అంటే చార్జీబిటి ఏద మీద ఆ ఏ వర్షన్ మీిద రన్ అయితఅన్ది లేటెస్ట్ వర్షన్ మీద వర్షన్ నేమ్మని
అ లేేదు తెలీదు అవన్నీ తెలీదు మనకి వాడడం ఒకటే తెల్సు
ఉమ్ ఎయిన్ మీద ఏఐ మీరు ఎలాలా ఏ ఎలా ఎలా వాడతారు నువ్వు అంటే మీ పనికి
ఆ మాకు ఈ ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా దానికోసం వాడతాం డౌట్స్ ఇంకా ఏమన్నా చదువుకోనే దానికి రీసోర్సెస్ కావాల అనుకుంటే అది సజెస్ట్ చేయమని ఇంకా ఇంకా చెప్ తె నవ్వు తారు కానీ అసలు దాన్ని డే ప్లానింగ్లు లేదున్ మా అదేమి ఎప్పుడైనా నాకు బోరింగ్ గా ఉంటే దాంతో చాట్ చేయడం
ఆ ఉమ్ మరి చాట్ జీ పి టీ నుంచి రే ఆ స్పందన ఎలా ఉంటది బాగుంటది కదా
చానా బాగుంటుంది మనుషుల కంటే అదే మేలు కొంతమంది మనుషులతో మాట్లాడడం కంటే ఏ ఆ మేషిన్ తో మాట్లాడడం బెస్ట్
ఉమ్ ఆ అట్లా సహజంగా అందరికిీ అనిపిసది అని అలానే మాట్లాడతా ఉండలేము కదా మనుషులతో వేరు మాట్లాడేది వేరు అట్లా చాట్ బాట్స్ తో మాట్లాడేది వేరు కదా
ఎందుకు వేరు అనుకుంటావు ఇప్పుడు మనుషులు కూడా అట్లే మాట్లాడుతున్నారు మనుషులు ఏం ఫీలింగ్స్ తో మాట్లాడట్లేదు ఇప్పుడు జస్ట్ అవసరాల కోసం మాట్లాడుతున్నారు
మీరు కూడా అంటే ఇప్పుడు అవసరం కోసమే కదా దాంతో మాట్లాడుతా
అదే అదేదొ దాన్ తోనే మాట్లాడుకోవచ్చు కదా మరి మన్షులు ఎందుకు
మంచులు బాగా అంటే ఎలా కమ్యూనికేషన్ చేయాల అని నే బిల్ ఏ బిల్ ఎలా బిల్ చేసుకోవాలో నేర్పిసది బాగా మంచిగా మనుషులకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి అట్లా చాట్ బార్డ్స్ కు ఉండవు కదా
ఉమ్ ఫీలింగ్స్ తో ఏం పని
ఫీలింగ్స్ తో పని అంటే ఆ మాకైతే ఫీలింగ్స్ తోనే పని ఇప్పుడు కా అలా కాబట్టి ఆ మనుషులతోనే మాట్లాడాల అనుకుంటాం చాట్ బాట్స్ తో మాట్లాడడం ఎప్పుడో అది ఏ అవసరం ఉంటే తప్తే
నువ్ మరి నువ్వు దేనికి వాడతావు దాన్ని
నేను ఆ ప్ర నేను కూడా ప్రాజెక్ట్స్ వాడతాను ఇంకా కొ కొత్త కొత్త డిజైన్ థింకింగ్ కి అట్లా ఆర్కిటెక్చర్ ఏమన్నా ఇమజినేషన్ ఆర్కిటెక్చర్ ఉంటది ఇల్ ఆర్కిటెక్చర్ ఆ ట్లా ప్లాన్స్ గాని ఆ దానికి ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఏమన్నా సులభంగా జరిగే ఆ సులభంగా పనులు చేసుకోవడానికి వాడతాను నేను ప్లానింగ్కి
ఉ హు కన్స్ట్రక్షన్ అంటన్నావ్ మీరేం బంద నువ్ ఎం సివిల్ ఇంజినీరింగా
ఆ సివిల్ ఇంజనీరింగ్ కాదు మాది ఉమ్ కానీ లేదు మాకి ఒక ఇల్లు కట్టుకుంటాన్నాం మేం కొత్త ఇల్లు దానికి ప్లానింగ్ అని అంతా చార్ జీపీటి కొంచెం హెల్ప్ చేసుకు హెల్ప్ తీసుకుండేది ఇంకా లేదా ట్రేలు గురించి తీసుకునేేది
ఉ నీ పెళ్ళి అని విన్నా నేను నిజమేనా
మాడుల్లా
నీ పెళ్లికి
అలా ఏం లేదండి
నీ పెళ్లి కాదా మరి నాకు ఎవరు చెప్పనారే
ఆ అది అపధ్ధాలు అన్నీ
ఆ ఓకే ఓకే ఇంకా ఏమేం టూల్స్ గురించి ఎక్స్ప్లోర్ చేసినావ్
హ్మ్ జిమనై గురించి ఎస్కాట్ చేసిన మళ్ళా యా పర్ప్లెక్స్ సిటీ అని వచ్చింది కొత్తగా అది కూడా చేస అది కూడా చూసిన దాన్ని కూడా వాడతాం ఇనింటి ఇంకా చనా వరకు ఏ బా ఆ ఏమి
అవి రెండుకి ఏం డిఫరెన్స్ అనిపించింది
డిఫరెన్స్ ఏం లే అంటే ఆ అ ప ఇచ్చిన టాస్క్ ని బా త్వరగా కంప్లీట్ చేస్తుంది పర్ప్లెక్సిటీ మంచి ఎఫిషియంట్ ఆన్సర్లు ఇస్తది నేే నేన్ నమ్ముత
ఊ హ్మ్
ఊమ్ అంటే ఒక రంగ ఒకో టాస్క్ ఒకో చార్జ ఒక ఏ ఆ బాగా మంచి ప్ర పర్ఫామ్ చేసద అనమాట
మ్మ్
ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ లో చిత్రాలు ఇట్లా రూప రూపొందించాలం టే చాట్ జిపిటి ని వాడతాం
ఉమ్ అవును అది నువ్వు అది చెప్తాంటే నాకు గుర్ తొస్తాంది నేను మొన్న ఏం చేసిసాను అంటే ఒక ఆలైన్ నుంచి డ్రెసెస్ బుక్ చేసుకోవాలని చెప్పి చాట్ జీపిటి కి ఆ డ్రస్ పిక్చర్ నా ఫోటో రెఫరెన్స్ ఇచ్చి నా అది ఎట్లా కనిపిస్తుందో చూపించమని చెప్న్నా అన్నమాట ఇట్లాంటివన్నీ వాడతా నేను
ఉమ్ చూడు అలా వా చాలా వరకు వాడ వాడచ్చు అలా హెల్ప్ఫుల్ అయితది బాగా
ఉమ్
అ మీ ఫ్రెండ్స్ కూడా చా అట్లా ఏఐ గురించి చెప్పండి మీకు తెలిసినంత వరకు
ఆ అయిన ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన పనిలేదు మొత్తం అందరు దాన్నే వాడేస్తున్నారు కదా చిన్న పిల్లోలకి కూడా తెలుస అసలు
చిన్న పిల్లోలకి ఎలా తెలుస్తాదిలే
ఇప్పుడున్న జనరేషన్ లో అందరికి తెలుసు ఎవరి తెలీద్ చెప్ చాట్ జిపిటి అంటే ఏదన్ డౌట్ క్వశ్చన్ అన్న వెంటనే
తెలిసేది వేరు ఎలా వాడాలో తెలియ తెలిసేది వేరు అంటన్న
ఉమ్ మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారా చాట్ జీపీటీ ఎలవాడాలి అని ఏమైనా
అలా ఏం కాదు తెల్ అట్లా మనకు తెలిసిన నాలెడ్జ్ ని అలారిగ పంచడం ఇగా మంచిది కదా
ఓ
మన ఇండియాని మంచిగా డెవలప్ చేయొచ్చు
ఇండియాని డెవలప్ చేయాలంటే మైండ్ లో నాలెడ్జ్ పెట్టాలి చఛార్జీ పెటీ ఎలా వాడాలో చెప్పకూడదు
వాడకూడ దాన్ని ఎక్కడన్నా బుక్లో రాసినారా
చార్జిబిలిటీ వాడితే ఇంకా వాళ్ళు బుర్ర ఏం వాడతారు
పో నీలే ఇప్పుడు చార్జ్ అవి తెలిస కదా వాళ్ళు డ పలు కనిపెట్టండు ఇద్దరిని ఇట్ల వడ వతారని ఇలా వాడుకోవాలనే కదా
కోయి వాళ్ళు కనపెట్టినన్నారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళు దీని వాడి ఉన్నా నాలెడ్జ్ ను పోగట్టుకుంటారు కదా
ఎందుకు పోగొట్టుకుంటారు అ
ఆ ప్రాబ్లెమ్ సాల్వింగ్స్ స్కిల్స్ పోత యి వాళ్ళ థింకింగ్ కెపాసిటీ పోతుంది వాళ్ళ యూనిక్ నాలెడ్జ్ పోతుంది యూనిక్ వే థికింగ్ కూడా పోతుంది అసలు
ఉ అలా కూడా కొన్ని అంటే మ ఆ ఇప్పుడు ఒక
ఆన్సర్ తీసుకు చాట్ జీపీటీ నుంచి తీసుకున్నార అంటే అది ఎలా వర్క్ అవుతుందో అది అంతా తెలిసడి ఉండాల అలా అయితేనే నేర్చుకుంటే పర్లేదు లేదంటేనే ప్ర సమస్యలు మ్మ్ మీరు ఇంజనీరింగ్ లో వాడతారా బాగా
ఆ వాడతారు నాకు తెలిసి మాక్సిమం అందరూ అదే యూజ్ చేస్తంటారు
అంటే నీకు తెలిసినంత వరకు ఆ ఇట్లా ఏ బార్ట్స్ అన్ని ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్స్యే వాడతారంటాను
ఉ లేదు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్
ఉమ్
ఉమ్
అంటే ఇంకా ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూత్ అంతే
ఆ అంటే ఇంకా నెక్స్ట్ డెవలపర్స్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీస్ తెలుసుకోవాలి కాబట్టి వాడచ్చు దాంట్లో తప్ప ఏం లేదు కాకపోతే ఆ వాడేది కూడా ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళ సాల్వింగ్స్ స్కిల్స్ ని పోగొట్టుకొని వాడకూడదు పోగొట్టుకోకుండా దాన్ని ఉస్ చేసుకుంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అది బెస్ట్
డస్ లో ఇక్కడ నేను ఎలా ఉంటాను అనేది ఇట్లా ప్రామ్ట్ ఇచ్చారు కదా చాట్ జీపీటీ కీ అక్కడ మీరు కూడా తప్పు చేసినట్టే కదా మీరు కూడా మీ ఇమజక్ నషన్ తీ పవర్ని అక్కడ వాడాల అనుకోలేదు కదా చార్జి
ఇప్పుడు ఒకటి ప్రోడక్ట్ నేను తీసుకోవాల అనుకున్నప్పుడు అది నాకు నచ్చ నచ్చాలా నచ్చాలా అంటే ఫస్ట్ నేను దాన్ని ఎట్లా ఉంటుందో నాకు తెలియాల అది నేను ఊహించుకొని ఎందుకు తీసుకుంటా ప్రాక్టికల్ గా చూసే తీసుకుంటా
అవును అది కూడా ఊహించే కదా అది అదొకాయ ఏ ఏ
నేను ఎందుకు ఊహించుకుంటా అది కనీసం ఇప్పుడు నా ఇమాజినేషన్ నేను చేసుకొని అది కొనుకుంటే అది జస్ట్ టెన్ పర్సెంట్ అట్లీస్ట్ అది జనరేట్ చేసింది దాన్నీ ఫ్రెండ్స్ చూస్తే నాకు ఒక థర్టీ, ఫార్టీ పర్సెంట్ అన్న ఒక ఐడియా ఉంటుంది ఓకే ఇది వస్తాంది ఇది ఇట్లా ఉంటుంది మేబి ఇట్లుండొచ్చు నా నాకు ఇట్లా కనిపించొచ్చు అని దానికోసం వాడుతాన్నాం దాంట్లో ఏమి ఉండదు
అది జనరేటెడ్ కదా అది ఆ మిస్టేక్ చేసా అది నువ్వు ఊహించుకున్నట్టు అది ఊహించుకోలేదు ఆ తప్పుగా ఇస్తది అది లేదంటే ఇంకా కొంచెం మంచిగా ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మీంద ఆ దానికి రేటింగ్ బట్టి అది మంచిగా ఇస్తది ఇంకా ఎన్హాన్స్ చేసి ఫొటోస్ ఆ నువ్వు ఇచ్చిన ఫో
నెక్స్ట్ టైం నుంచి మంచిగా ఏ టూల్స్ వాడడం నేర్చుకుంటాను మరి అయితే బై
మ్మ్ బాయ్